వనల్ ఆ బాగున్నామండి తిన్నారా ఏం చేస్తున్నారు ఆ దిన్నము ఏంటి మరి స్పెషల్ ఈ రోజు
చికెన్ అండి మీరేం తిన్నారు
ఏంటండి ఈ
మేము చికెన్ తిన్నామండి మీరేం తిన్నారు
చికెనే అండి రోజు ఇంకేంటండి కబుర్లు ఏం చేస్తున్నారు ఎలా ఉంది ఈ రోజంతా
ఈ రోజ అంతా బాగుందండి. మీరు ఉగాది ఎలా చేసుకున్నారండి.
మనం చాలా బాగా చేసుకున్నామండి ఉగాది మామ్మొగాయలు పచ్చడి చేసి పెట్టింది ఆ ఫెండ్స్ వాళ్ళ అందరికి పిలిచి పెట్టను మీరు ఎలా చేస్త
అవునండి మ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళామండి వాళ్ళు ఉగాది పచ్చడి చేసి పెట్టారు.
మీకు ఇష్టమా ఉగాది పచ్చిడి నాకైతే చాలా ఇష్టం అందులో అంటే ఒక్కొక్క ఇంగ్రీడియంట్ కి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంటది కదండి బాగుంటది.
ఆ అవునండి అవును నేను ఇష్టంగానే తింటానండి.
ఫస్ట్లీ ఆ యాకరకాయ ప్రాస్వల్ప